మ్
హాయ్ండి బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఎక్కడున్నారు
లియో లేదండి నర్సరీకి వచ్చాము మేము ఇక్కడ
ఓకే
ఉమ్మ్ నర్సరీ అంటే ఇప్పుడు ఏంటంటే స్కూల్ల్లా అంటే మొన్న మొన్ననే స్టార్ స్టార్టినా కాదండి త్ర ఫోర్ డేస్ అయింది స్కూల్స్ స్టార్ట్ అయి అయితే స్కూల్ చె చెప్పారంట చెట్లు నాటడము ప్లస్ ఇట్లా చెప్పాలి ఆక్సిజను చెట్ల వల్లనే కదా వర్షాలు కూడా మంచిగా పడుతాయి చెట్లు కొట్టయద్దు అని చెప్పి స్కూల్ అలా చెప్తే పిల్లలకు ఏదైనా సరే మనకు వాళ్ళు చెప్పి స్కూల్ళ్ళ చెప్పిన మనము చేయడం బెస్ట్ కదా అన్న
అవునవును
అసలు చెట్లు అసలు చాలా ప్రదేశాలల్ల కొన్ని కజ కొట్టేస్తుంటారు కదా అండి
అవునవును చాలా మొక్కలను కట్ చేస్తున్నారు
అది నాకేందంటే మనం సబ్ జ ఇప్పుడు మనం ఒక చెట్టు కొట్టేస్తే వేరే దగ్గర ఒక రెండు చెట్లు అయినా మూడు చెట్లు అయినా పాతితే దానికి అనేది మనం ఒక ఎల్పి చేసినట్టే అయిపోతాం మనకు మనం ఎల్పి చేసుకున్నట్టు ఉంటది కదా
అవునండి చాలా మంచి చాలా మంచి డిసిషన్ తీసుకు
ఆ అదే అదే ఎందుకంటే మనకి ఏదో చెట్టు వచ్చింది మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కొ కొన్ని చెట్లు తీసేస్త ఇం కదండి అంటే కొట్టేసడము పొలాల కాడ జరే ఎక్కువ ఎక్కువ అసలు అది పొలాల కాడ చెట్లు ఉంచాలండి మన ఇంటికాడ పత్తి ఇంటికాడ
అవున అవును చాలా మంచిదండి ఒక్క చెట్టు బతిక ఒక పదిమంది
ఆ అవునంటా అండి అసలు చెట్ల వల్ల ఏందండి అంటే దానివల్ల ఏమన్నా సీజన్ ఏమరి రిలీజ్ అవుతుదా లేకపోతే
ఆ దాని నుంచికా మనం మనం బయటికి రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది చెట్లకి ఆక్సిజన్ అనమాట అది బయటికి ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది అది మనకి ఆక్సిజన్ చను
ఆహా ఓకే అండి
మ్మ్ సో అందు గురించని జెప్పేసి స్కూల్స్లలో గూడా ఎక్కువ దానికే మోటివేషన్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్కూల్ లో ఎక్కడైనా సరే బయట గానీ
ఆహా అచ్చే తెలంగాణలో గూడా అండి ఇప్పుడు ఆ మధ్యల హరిత హారం అనేది ఉండే గదండి మొక్కలు నాటడమని కొన్ని లక్షల ముక్కలు నాటాన్ర అవి ఇంతవరకు బతుకునే లేవు గాని చేయడం మాత్రం చేసిరండి చాలా పెద్ద మంది సెలబ్రిటీలు చాలా వి ఐ పిలు రావడం కొన్ని ఏరియాలల్ల ఇంకోటి ఏందంటే విలేజ్లల్లా ముఖ్యంగా ఏందంటే కొన్ని చెట్లు నాటినప్పుడు సర్పంచలక పి పిరండి దానికి ఒకవేళ మన అయినా గానీ చేష్నా గాని నీ ఉద్యోగం బోతది అదిదని జెప్పి చాలా మటుకు చెప్పిరట్లా నాగ్గుడా అప్పట్లో మన అంత తెలవదు గాని ఈ రోజు పిల్లలొచ్చి చెప్తే మనం గూడా ఒక ఐ పతి స్కూల్ స్కూల్లో ఖచ్చితంగా పతి మనిషి ఒక ఐదు చెట్లు వాతాలి అద్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఉండాలి ఇంటికాడ అనంగానే నాగ్గుడా పిల్లలు జెప్తే మంచిగా అనిపిచింది
ఓకే
కోసం మనం మనకని జెప్పి ఇగ సరేలే తీసుకొద్దామని జెప్పి తీసుకొచ్చి
అవునండి ఇప్పుడు బయట ఇక్కడ గూడా అవైలబుల్ గా లేదని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీసులు గాని నర్సరీలల్లో గానీ ప్రత్తి చోట గూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్మాట సో ఏంటంటే కొంచెం కొన్ని ఏరియాస్ లలో ప పర్టిక్యులర్ గా కొన్ని ఏరియాస్ వల్ల అయితే మనం వెళ్ళగానే ఫస్ట్ మొక్కల తోటి ఆహ్వానించడము ఏదనా అకేషన్స్ గెళ్ళినా గానీ మొక్కలు అవి ఇవని చెప్పేసి చెప్తున్నారు
అవునవును ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు పార్టీ ఫంక్షన్లు గవర్నమెంట్ కు సంబంధించిన ఫంక్షన్ లైనా సరే చిన్న చిన్న మొక్కలు వెల్కమ్ చేస్ లెక్క ఇస్తున్నారు.
అవునవును ప్రతి ఒక్క చోట గుడ ప్రిఫర్ జేస్తున్నారు ఇప్పుడు బయట ఎక్కడైనా కొనాలన్నా చేయాలన్నా వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు కొనలేకపోతున్నారు ఇప్పుడు చెయే ఎట్లావు తుందన్ చెప్పేసి ఈ గవర్నమెంట్ గూడ ఏం జేసిందంటే ఇప్పుడు మొక్కలనేయ్ ఫ్రీగా ఇ స్తున్నరన్మాట
ఆహా అవునండి ఓకే
నర్సరీస్లలో గానీ బయట మున్సిపాల్టు ఆఫీస్ గ్రామ పంచాయతీలల్లో గాని ఆ కొన్ని కొన్ని ఏరియాస్లలో ఆ మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మొక్కలు కావాలి అనడిగితే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు అవి తీస్కొని ఇంటి ఇంట్లో పెట్టేసుకొని నా కోడం కొన్ని మొక్కలైతే ఇంకా పూల మొక్కలు ఆ అవివి గూడా ఇస్తున్నారు
ఇంత ముందుకు మాకు గ్రామ పంచాయత్కాడ ఇచ్చేదండి పూల మొక్కలు ఇచ్చినరు అంటే ఇంటింటికి రోజ్ ఫ్లవర్ మందారము ఆ మల్లె చెట్లు ఇట్లా బాగా ఇచ్చిరు అంటే మనము ఇంట్లది సోక్ కోసమే స్టైల్ కోసమే పెట్టుకుటాం గదా అన్ జెప్పి ఎక్కువ అంటే కొంచెం ప్లేస్ ఉన్నా అలా బతికిపోతాయిండి అది ఎందంటే చెట్టుకు ఒక మగ్గు నీళ్ళు పోస్తే కదా మాది మొత్తం ఇ మనకు లైఫ్ లాంగ్ అది తోడున్నట్టు ఉండిపోతుంది రోజు ఓ మాగ్ గ్గుల నీళ్ళు పోసి పెడితే మంచిగా అనిపిస్తుంది అవి అవి దానికి ఉపయోగపడ్డది మనమే వాడతాం అవి పువ్వులయినా సరే కాయలయినా సరే తినేదైనా సరే ఏదైనా సరే మనకే యూజ్ అవుతాయి అవి
అవును ప్రతి ఒక్క చెట్టు నుంచి కూడా ప్రతి ఒక్క యూజ్ ఉంటుంది
అవునండి ఇప్పుడు కలమకు చెట్టు ఉందండి అది చిన్నది తీసుకొచ్చి పెడత మొత్తము అది మన కూరలళ్కే బనికి వస్తుంది అది
అవునవును
అది ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు అనా ఇప్పుడు సపోజ్ మామూలుగా రేగు వన్ల చెట్లు ప్లస్ ఇంకోటి ఎందంటే ఇలా చిప్పల పన్లు తెలుసా అండి మీకు
తెలిదండి
అవి అవి బాగా అప్పట్లో ఊర్రాలో ఒకటి రెండు అంటే మా ఇంట్లో మూడు నాలుగు గుంటుండండి మంచిగా స్వీట్గా ఉంటూనే ఓన్గా తింటుంటే మీ ఆ చిప్పలపన్లు అంటే ఇప్పుడు మొత్తం ఇక అంతా కట్ చేయడం ఇగా కల్జేసి చేయడం అయిపోతుంది ఆకులు వడితే అది నూకేంత ఓపికగూడ లేదండి ఇప్పుడు ఆకులు రాలితే కూడా కానీ చాలా చెట్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే మీరు అన్నట్
అవున అవునండి ఇప్పుడు చెట్లలో కూడా కొంచెం పెద్ద చెట్లు మాన చెట్లు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న మొ మక్కల చెట్లు ఉంటాయి రోడ్ సైడ్ చూస్తుంటా ఉంటాము మనం అవి ఏంటంటే కొంచెం కల కరెంట్ తీిగలి కడ్డొస్తున్నాయి అవి ఇవని చెప్పేసి మాత్రమే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అవి కట్ చేయడం జరుగుతుంది గానీ లేదంటే ఎక్కడయినా సరే ఎక్కడైనా మన మామూలుగా ఈ రోడ్ సైడ్లలో ఉన్న వాటిని వేటిని కూడా కట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టార అనమాట
ఆహా ఓకే అండి ఆ
ప్రతి ఒక్క మొక్కను కూడా ఏ ఒక్క మొక్కను కూడా పీకి పడేయొద్దు వాటిని కట్ చేయడం వచ్చ చెయ్యొద్దు వాటిని కాల్చము కాల్చడంము లాంటివి చెయొద్దు
ఓకే
ఏమైనా ఇంట్లో వరకు పెంచుకున్న మొక్కలకి మాత్రమే పర్మిషన్ బయట రోడ్ సైడ్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాటిని తీయడానికి వీల్ లేదు అని చెప్పి చెప్పేసి కూడా గవర్నమెంట్ రూల్స్ పెట్టేసిందండి
హ్మ్మ్ మంచిదే కదండి మన ప్రాణాల కోసమే
అవునవును ఇప్పుడు జనరేషన్కి ఏందంటే మొత్తం ఎయిర్ంత పొల్యూట్ అయిపోతుంది ఈ ఈ పొల్యూష వల్ల ప్రతి ఒక్క మనిషికి కూడా బాడీ లో డిఫెన్స్ రావడము హెల్త్ ఇష్యూస్ రావ కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిపో ఎక్కువైపోయి ఆ వాహనాలలో నుంచి వచ్చ వచ్చిన ఎయిర్ అనేది ఎక్కువ అయిపోయి ఈ మొక్కలు కట్ చేయడం వల్ల ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది ఆ సో అదేదో మొక్కలు నాటేస్తే మనకి ప్రాబ్లం ఉండదు
అవునండి కరెక్టే అది
అందుకని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా ఇంగా చెట్టు పెడుతుంది మొక్కలు నాటే విషయంలో
ఓకే ఓకే అండి అది ఇంకోటి ఏందిఅంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో పతి పెద్దవి కడతారు కదా అ వీటి బిల్డింగ్ చుట్టూ కొన్ని హైట్ చెట్లు అనేది కడితే బాగుంటదండి
ఆ అంటే పెడుతున్నారు బట్ చాలా తక్కువ
ఆ తక్కువ ఎందుకంటే అది గ్రీన్ లెక్క ఉంటాది కొన్ని ఏందంటే చాలా మంది పార్కు లెక్క యూజ్ చేస్తారు గానీ దాంట్లో మంచిగా చెట్లు బాగుంటది అంటే ఆ టైం కే మనము ఇప్పుడు ఏందంటే కొన్ని అప అపార్ట్మెంట్లల్లొ బిల్డింగ్ లకు పెట్టుకుంటారండి చెట్లు డాబా మీద
ఆ పెట్టేసుకుంటారు ఇప్పుడు ఒక వెంచర్ లో పర్మిషన్ కావాలి అంటే గ్రీనరి ఉంటేనే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది గ్రీనరీ స్టార్ట్ చెయ్యి ఫస్ట్ గ్రీనరీ కంప్లీట్ అయిన తర్వాతికే ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో కూడా లోపల మొత్తం గ్రీనరీ అనేది ఉండాలి ఉంటేనే ఆ దానికి పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి కూడా చాలా వరకు గవర్నమెంట్ పర్మిషన్స్ ఆపేసింది సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క చోట ఫస్ట్ ఎక్కడైనా సరే నువ్వు ఏదన్న స్టార్ట్ చెయాలంటే గ్రీనరీ ఉండాల్సిందే ఆ రూల్స్ పెట్టారనమాట గ్రీనరీ లేకుండా నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయడానికి వీల్లేదు అని
ఓ అది కూడా కరెక్టే కదా అండి అది ఇంకోటి ఏంది అంటే అండి ఇప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం కొన్ని ఎకరాలలో అంటే తగలబడిపోయింది అ అనుకుంటాం కదా అసలు అట్లా కూడా చెయ్యొద్దు కదా అది అట్లా కట్ చేయడం కొన్ని చెట్లతోని ఆ డోర్ లు చేసుకోవడము కొన్ని అట్లా చాలా మాటుకు ఇట్లా టేక్ చెట్లని అట్ల పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా
అవును మరి ఇంటీరియర్ వర్క్ కోసం కూడా చెట్లని నరికేసు న్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా ఇదిగా చెప్పేసింది ప్రతి ఒక్కలకి
అవునండి అది ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు అవి ఆక్సిజన్ రిలీజ్ అయితున్నప్పుడు మన ప్రాణం కోసమే మనం వీటిని బతికించుకుంటాం కానీ అ వీటి బతుకని మనం కాదన్
ఆ ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ లలో ప్రతి ప్రత్యేకంగా స్కూల్స్ లల్లో ఎందుకు ఫోకస్ పెట్టారు అని అంటే ఫస్ట్ మరేదీ ఎమ్ వాళ్ళ్ ఎక్కడ నుంచి చూసినా మార్గం కనిపించట్లేదు సో అదేదో స్కూల్స్ నుంచే స్టార్ట్ చేస్తే పిల్లల మీద ఎఫర్ట్ పెడితే పిల్లలు పోయి పేరెంట్స్ మీద పెడతారు కదా అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఇప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు అనమాట
ఆహా ఓకే అండి
ఆ సో అందుకనే ప్రతి ఒక్క స్కూల్లో కూడా పిల్లల్ని ఖచ్చితంగా మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని చెప్ చేప్పెసి కొన్ని కొన్ని హరితహారం అని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని పేర్లతోటి స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క చోట
అవునండి అంటే ఇప్పుడు బొంబాయిలో కూడా నేను చూసాము చాలా మంది సెలబ్రిటీలు వచ్చి ఇట్లనే చెట్లు పాతిపోవడము అంటే తెలంగాణ స్టార్టింగ్ లో అయితే బానే చేసిళ్ళు మళ్ళీ తర్వాత మర్చిపోర్రో తెలువదు కాని అసలు చెట్ల తెలువదండి కానీ కొంతమంది పద్మ స్త్రీ అవార్డులు తీసుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారండి చెట్లు కొన్ని ఎకరాలు పాతినోలు కుడున్నారు చెట్లు పెట్టిన వాళ్ళు కూడా కూడా వాళ్ళు వాళ్ళు ఎందు తీసుకుంటున్నారో అర్థం కాక నాకు అర్థం కా వాళ్ళ గురించి తెలుస్తది కదండి ఇప్పుడు మన తెలిసిపోతది కదా ఆటోమేటిక్గా అని చూస్తేక్ చెట్లు పాతడం వల్ల కూడా ఓకే అండి మరి సరే అండి
స